ఉ
హలో
హ్యాండ్ మైదావును
బాగున్నాక్క బాగున్నా
ఉమ్ ఏమన్నా తిన్నారా మరి మార్నింగ్ టిఫిన్
ఆ
మ మార్నింగ్ టిఫిన్ తిన్నావా అంటున్న ఉహు ఉమ్ చేస్తున్నా ఆ చేశానమ్మ
ఏం ఏమైంది హాస్పటల్ కేళ్ళావన్నారు నిన్న
ఆ
నిన్న హాస్పిటల్ కెల్లా మని ఏమన్న హెల్త్ బాలేదా
ఉన్న ఉన్న
ఓకే అక్క ఇప్పుడు బాగుందా
ఉ బాగుంది బా
రెం డల్ గా మాట్లాడుతుంది
ఏం లేదు ఇంత సేపు మాట్లాడిననా
నా సైడ్
ఇంతసేపు వేరే వాళ్ళు కాల్ చేసింటే మాట్లాడినన
ఇదే అక్క రీఛార్జ్ అయిపోతుందంట ఈ రోజే కలసు అందుకే కంప్లీట్ చేసుకుందామని
ఆహా ఆ ఓకే ఓకే ఏం చేస్తున్నారు మరి క్లాస్ వరకు డే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ప్రాజెక్ట్ ఉందన్న
రేపు చదువుతాం ఈరోజు చదువం
ప్రాజెక్ట్ ఉందంటీవి మొండి
ప్రాజెక్ట్ అయిపోయింది మా మా క్లాస్ పిల్లో లే అదే మా గ్రూప్ వాలు చేస్తామన్నారు వాళ్ళకు మ్యాటర్ సర్ చేసి పెడితే మ్యాటర్ సర్ చేసి వాళ్ళకు పెట్టేస్తం
ప్లేస్ ఉత్తైంది ఈ ఇంట్లుంట
ఇగ ఏంలేదు అక్క టిఫిన్ తిన్నరా
ఉ తిన్నాను మా ఇప్పుడు మద్యనానికి వెయిటింగ్
ఇంకా చెయలేదా ఫుడ్ ఆ ఓకే
ఆ
మొన్న మన్ డే ఎగ్జామ్ కా ఇగ రోజు అందుకే మూవీ చూస్తా కూర్చున్నాం
ఏ మూవీ చూస్తున్న
ఏదో ఇంగ్లీష్ మూవి
ఆహ
ఏదో కరాటి అని ఇంగ్లిష్ మూవీ
ఉహు ఉ
అదే చూస్తా ఉన్నాము గంతలోపు మళ్ళీ కాల్ చేస్తే
ఉం
మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదు మా ఖాళీగానే ఉన్నాను బయట కూర్చొని అం బయట కూర్చొని ఖాళీగానే ఉన్నా అంటున్నా
చెట్లు ఉన్నాయా ఇంటి బయట
ఉ వేప చెట్టు ఉంది
క
ఉ అందుకని బయటే కూర్చున్న సల్ల గాలి తగులుతుంది
ఆ మా ఇ యా మీ ఇంటి దగ్గర కూడా ఉంది కాయ్ చెట్టు బాగా సల్ల గా ఇ ఎండల కాలం అంటే బయట కూర్చొనేస్తాం మంచాలు వేసుకొని ఉ
ఉ జన పల్లెటూర్లో బాగుంటుంది తోంగలు అంతే ఇక్కడ ఇంకా హాస్ చల్లంగాన ఇంతసేపు ఫ్యాన్ కింద ఉండా చెట్లు ఎందుకు ఉన్నాయా మరి ఊ సెమ్ దా
బాయ్ ఉందా మీ ఊర్లో
ఆ
మాకుంది ఇక్క మాకు మామ్ మా తోట పక్కనే ఉంది అమ్మర్ ఇది ఇది మీ సమర్చ అంటే పిల్లలంతా వస్తారు
ఉ ఇగ ఆ బాగుంటది
ఇంగ మా తోట అడేగావట్టి ఇంగ ఏదన్నా అవును మా తోట దగ్గర హటింగ్ ఏదైనా పని ఉంటే తోటలో పని చేసుకొని మళ్ళ అవ త
ఏదైటనా పండ్లు అందుకుంటే తీసుకొని తినడము మళ్ళీ తీయడము మళ్ళీ రాడము ఇంకా
ఆ
ఈ రోజ్ ముస్లిమ్స్ ది అ అవునుకా ఏమస్తే తిన్ లేస్తారు తినొచ్చి వస్తను ఇలా జయ చేయనట్టుండారు ముస్లింస్ ఏమో పిజి వాళ్ళు ఇప్పుడు ఆఫటర్నూన్ నార్మల్ చేసా నైట్కి ఏమన్నా చేస్తారెమో
ఊ
మన్న జానవరి ఫస్ట్ కే చికెన్ మాముల కలర్ రైసు ఎగ్గు అట్లు పెట్టేసినారు ఆ అన్ని కూడా వాళ్ళ పండగే కదా
అవునవును
ఎందేం చేస్తరో లేదు
ఉ
ఉమ్ అట్లా
చేస్తారు పెట్ చేస్తారు పెడతారు పన్నెండు, ఒకటి కన్నా నైట్ కన్నా పెడతారు మ అ
ఆ అయినా ఈరోజు సాటర్డే కదా మర్చిపెంది
ఉ అంటే వాళ్ళకు సాటర్డే సంబంధం లేదు
వాళ్ళకు తెలిదు వాళ్ళు చేసుకుంటారు మనం తినం కదా మేము తినం అక్క
అంటే అందరు వాళ్ళే ఉన్నారంటే సై రేపు ఏమన్నా సండే కదా రేపు పెడతారు పెడితిన
సండే నార్మల్ గానే పెడతారు సండే నైట్ రోజు చికెన్ చికెన్ గానీ ఫిష్ గాని పెడతారు ఫిషు ఫ్రై పెడతారు అక్క రెండు వేస్తారు. అవి చిన్న చిన్నవి రెండు.
అంటే లో అక్కడే చేస్తారా హాస్టల్లోనే.
ఇక్కడ ఫేమస్ కదా చేపల పులుసు.
తెచ్చి, అంతమందికి చేస్తారు మళ్ళా బాయి స్పీచ్ ఉంది. వాళ్లకు కూడా ఇక్కడ నుంచి ఛాయ చేసుకొని తీసు కే ళ్తా.
హ్మ్, బాగుంటుందా టేస్ట్.
చందు అక్క నేను తినను ఫిష్, ఒకసారి మా ఫ్రెండ్ పెట్టింది మామూలుగా. నార్మల్, కర్రీ, కొంచెం.
తినాలిమ్మ ఫిష్ తినాలి హెల్త్ కు మంచిది. హెల్త్ కు మంచిది ఈ కంటి చూపుకో. హో హెల్త్ కి మంచిది ఫిష్ తింటేనా.
కొవ్వు కూడా ఉండదు, ఫిష్ లో మీకు చికెన్ లో అంటే కొవ్వు ఇలా. ఇలా అంటారు, ఫిష్ లో ఫ్యాట్ ఉం. ఏమమి ఉండదు నచురల్ గాఉంటుంది, ఈ నచ్చు బా హెల్త్ మంచిది. తిండవని, తల్లి చెప్పుకో అందుకు మంచిది.
మనం వద్దనుకునేదే తినాల్సింద ఒకసారి ఫ్యూచర్ లో.
అలవాటు చేసుకోవాలి.
అదే మనం ఏదైతే తినకూడదు. అనుకుంటాబో అదే తినాల్సింది వస్తుంది.
హ్మ్
ఏంమ్ అక్క. ఈ ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉండంది అక్క.
ఇంకేమి టు ఇన్ ఏ కదా ఉండేది.
హా అండి ఇది కాలేజ్ లో మాత్రమే మెట్ ఎగ్జామ్స్ ఇంకా. బయట ఎక్స్నల్స్ ఉన్నాయి్.
హహ, అవి ఉంటాయి అవి ఏం కావు.
ఈ మంత్ లాస్ట్ నుంచి సిమ్ము.
సిమ్ము పెడితే హాలిడేస్ వస్తాయి. ఇంకా అయిపా యే ఆడికి కంప్లీట్, హమ్.
ఫోర్ ఎగ్జామ్స్స చేశా ఉండేది. తను వాటికి గ్యాప్ వచ్చి. టూ టూ డేస్. ఇండ లే మేం చదివేది ఎగ్జామ్స్ ముందరే ఇంక ముందు నుంచి చదవవు.
ఇవరేనంత ఇంకా.
ముందు రోజు చదు వుతాము, ఆ రోజు ఇక అంతే ఏదిన ఏం చదివిన.
ఆ అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినట్టు. ఉంటాయి. కదా కొన్ని అర్థం అవుతుంది.
అక్క, రెండు మిడ్లు రాస్తాము. ఆ రెండు మిడ్లువి చదువుకుంటే అయిపోయి.
వాటికి ఏదనా సింక్ అయినేది వాటిలోనే వస్తాయి కాబట్టి. టి
జెయింట్ అంటేనే వేస్ట్ కథలు. ఏంది బాగా రాసిన్న కూడా ఫెల్ చేసేస్తారు టాపర్స్ ని ఫేల్ చేసేస్తారు, డల్లర్స్ని పాస్ చేసేస్తారు, అట్లా ఇది. మా ఫ్రెండు బా చదువుతుంది అమ్మాయి మాకు వచ్చింది అదొక్క సబ్జెక్ జనాలసిస్ అని బాగా ఆ సార్ బాగా చెప్తాడుక్క
హ
ఆ ఆ సబ్జెక్టే బా రాసింది, ఆ బప దాంతోనే ఫెయిల్ చేసినడు. మిగతా దల్ల అన్నింట్లో పాస్, చేసా
ఇడ్లీ ఉంటే క్కో ఒక్కొక్కస సారి అలా జరిగిపోత ఉంటారు ఉ
మనకూ ఒకే మన స్కూల్ ఉన్నప్పుడు, ఒకటి బు బుక్స్ వస్తాన్నాయిచూడు! కస్తరూబా బుక్కులని.
అవునవున్
అవును నాసాకు బేనారు వీళ్ళని
అవునవును ఆ
వాళ్ళల్లో ఒక అమ్మాయి మా ఫ్రెండే ఈడ ఉంది ఇప్పుడు అశ్విని అని
ఉహు
పాపం ఆ పాప గుడా అక్కడ ఏళ్ళేసి వచ్చింది కదా నాసా కెళ్ళేసొచ్చింది ఆ పాపకిం ఫేల్ చేస్ సరక్క ఆ బాప ఎంత బాగా చదువుతుంది
అ
అయినా ముందు ఆ పిల్ల ఏరోనాటికల్స్ తీసుకోల్ల అనుకోనింది
హు ఎందుకు ఇలా చేస్తున్నాడు
గేమోక్క వాళ్లు
ఇట్లా జెస్తే వాళ్ళకేం వస్తుంది
ఆహా ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమ్ అప్పుడు
హు
సరి వంద మందిలో, ఇరవై ఎనిమిది మందిని పాస్ చేశారు. మిగతా వాళ్లం, దర్నీ ఫెయిల్ చేశారు ఫ్యాత్తో ఫిజియాలజీ అని మళ్ళ అది ఈజీ సబ్జెక్ట్ అన్ని అట్లా చేసి పెడతారు! ఏంది లే భయమేసంది ఇదొక్క సేమ్ము. ఫాస్ట్ గట్టెక్కేస్తే ఏమన్నా చేసుకోని వాళ్ళు అవును
మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు అనేసి. చేతులు నొప్పించేలాగ మళ్ళీ ఎగ్జామ్, రాయాలి కదా అదే కదా! మళ్ళీ మీరు, మీరు తక్కువ వేస్తే. మీరు దానికి, దానికి సరదు కొని పో కా పోతే ఎట్టా? వాళ్లు ఉండద్దు.
వాళ్లంతెక్క సామి
అ
ఇంగేమక్క
టేనే వాళ్లకు బావుంటది ఇండపూలు వస్తా ఉంటేనా ఆ దానికి దీనికంసేయి దాని ఫీజు, దీని ఫీజు, అనే ఫీజు లేము లేవు అంటారు. మళ్ళీ ఆ అడుగుతారు, వాటికి వీటికని చెప్పేసి ఊ నాకేమో ఐతుంది
కమ్